హలో
ఆ చెప్పు అదే నిన్న నిన్న నైట్ అయిపోయింది కదా సిగ్నేెల్ సౌండ్ వల్ల వద్దన్నవ్వ
అవును సిగ్నల్స్ ఉండట్లేదు కట్ అయిపోతుంది మా ఊర్లో ఏయిర్టెల్ జియో జియో జియోనే అగుతాదాంతే ఏయిర్టెల్ ఆగదసలు
ఉహు మాకు బానే ఉంటాయి సిగ్నల్స్
మా సెల్ ద ఇడి అసలు ఆగదు
ఆహా ఉమ్
ఎందుకని వదులే, నైట్ కదా అని చెప్పాను
ఇదిగో మీ చెల్లి, మా ఫ్రెండ్ తో మాట్లాడుతానంది అందుకని చెప్పి నెం నెంబర్ పెట్టా దందే మీరు మెసేజ్ చెయండి మాట్లాడుతనంటే మాట్లాడండి
ఆ జ్యోతి ఎవరో ఉంటది శిరీష
నే నేను ఇవాళ సిక్స్ వరకు ఏంటి ఇప్పుడే కొంచెం ఖాళే ఉంది మళ్ళీ సాయంత్రం మెసేజ్ చేస్తాను ఇంకా బయటికెల్లాలి ఊరెళ్ళాలీ
మళ్ళ ఈ రోజు బండి సర్వీసింగ్ ఉంటే పట్టుకెళ్లారు
ఉహు
ఉమ్ మార్నింగ్ ఆళ్ళు ఫోన్ చేయారు నెల అయిపోయింది రండి రనికి
ఆ ఎక్కడికి
మాటేరు మాటేరు
ఉహు
ఉమ్ మధ్యాహ్నం తీసు కెళ్ళి సరే సరే సరే ఇప్పుడు ఏదో చేద్దామని పొద్దున ప్రశాంతది ఫోన్ చేసింది అట్లా వచ్చేవి ఆ ఇంకోసేపు మాట్లాడం మాట్లాడినప్పటికి సిగ్నల్స్ లేవంట దానికి
మ్ హ్ తనకే లేవా సిగ్నల్స్
ఆ లేవ కొంట కట్ అయిపోయిం మళ్ళీ చేత్తనంది.
మ్
ఇంకా ఎల్లిపోయినట్టుంది ఆఫీస్కి
ఆహా ఇంకెళ్ళిపోయింది కాలే ఉం డదు. మళ్ళీ లంచ్ టైమ్కి ఒకసారి చేసిన్
ఆ ఆ సాటర్డే రమ్మంట ది. ఒరికేంటో కనుక్కుందాం అని చూద్దామని ఎళ్దాం అనుకున్
మ్ వెళ్ళి చూడు అంటే వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నర్ గాని దూరం అని చెప్పి ఎళ్ళట్లేదు. ఇక్కడ దగ్గరయితే వెళ్ళేదాన్ని
మీకు వన్ టూ అవర్స్ పడతదా
ఆ ఇక్కడే ఏంటి తాడేపల్లి గూడమే కొంచం దూరం కదా మాకు అరగంట జర్నీ ఇంకా తనకయితే చాలా దూరం అయిపోద్ది
గంటన్నర పడ్తది. అక్కడ్ నుంచి వన్ అవర్ అనుకుంట కదా
మ్ అవును
తే దీన్ దగ్గరే కదా బస్ స్టాండ్ దగ్గరే కదా అని ఆలోచిస్ అంటే అక్కడ్నుంచి మళ్ళీ లోపల్ అక్కడ్నే కదా అక్కడ దిగిన తర్వాతే కదా మేము మారాలె రెండు బస్సులు మారాలె
మరి టార్గెట్స్ ఇస్తాన్నార్ కదా ఎలా కంప్లీట్ చేస్తావ్
టార్గెట్స్ కుడా ఉన్నయా అదే అసల్ వర్క్ ఏంటో కనుక్కుందాం అసల్ చేయగలమా లేదా అన్ చెప్పి
అందుంటద్ కదా మేనేజ్ చే అద్దులే నేన్ ఉన్నాను కదా జాయిన్ అయిపో అంటది.
కదా ఇవన్నీ టార్గెట్స్ అవి అంటే అవ్వదు. అసలా మామూల్గా ఇది ఏం చెయక్కర్లేదు వాళ్ళకి చెప్పడమే అవ్వు అది ఇది అంటుంది.
మ్ హ్
ఏం చెప్పడం ఏంటి అ నాగే అర్థం కాలేదు అసలు ఏం చెప్పాలో ఏంటో కనుక్కోవాలి కదా అని చెప్పి మా తాతయ్యని తీసుకుని వెళ్దాం అనుకుంటాం
వెళ్ళి చూడు ఆ ఏంటి ఎలెక్ట్రిక్ బైక్ స్ ఏంటి ఫస్ట్ సైకిల్ ఇస్తారా అంట కదా
ఇస్తారుంట ఈ సైకిల్లో అయి ఎవరు తొక్కుతారు అదే ఎవరు వేసుకెళ్తారు అందరుూ మానేసేరు
ఆ సైకిల్ చూడడానికి కూడా వెరైటీగా ఉంది నాకు ఫొటోస్ పెట్టింది ఆ సైకిల్ వెరైటీగా ఇ మాది విలేజ్ కదా వసుకెళ్ళతే ఒక లాగా చూస్తారు
మ్మ్ అవును నేనే చూసాను ఏంటివే నేమేల స్కూటీ కొనుకున్నాం అనుకున్నాం కానీ అది పేలిపోతున్నాయి లేకపోతే ఇవి వర్షంలోని గట్ట కొంచెం ఇబ్బంది అవుతది కరెంట్ కరెంట్తో పని కదా అది దీని మళ్ళీ వన్ ఇయర్ వాళ్ళు ఎంత వారంటీ ఇచ్చిన దాకా పని చేేస్తున్నాయింట బ్యాటరీస్ తర్వాత పని చేేయట్లేదుంట థర్టీ ఫార్టీ ఇంచుకని మళ్ళీ బ్యాటరీ వేయించుకోవాలి
మ్మ్ అవును
అయ్యే పని కాదని మామూలు స్కూటీ తీసేసుకున్నాం అన్నాడు మ నాన్న
ఆ ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చినయి కదా ఎలక్ట్రిక్ బైక్స్ తెలియదు వాడితే గాని తెలిదు
ఆల్రెడీ వాడినోళ్ళు చెప్ చెప్స్తుతున్నారు వన్ ఇయర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు ఇచ్చిన త్రీ ఇయర్స్ పని చేస్తున్నాయి తర్వాత ఆగిపోతుంది బ్యాటరీ ఏయించు కోవాలంట ఆ బ్యాటరీ ఆ ఫార్టీ ఫిఫ్టీ అవుతాయింట
మ్మ్ హ్మ్ హ్మ్
అ దాని బదులు పెట్రోల్ వయించుకుంటే ఎక్కడ ఎంత దూరం అన్న వేళిపోవచ్చు తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ఉంటది
హ్మ్
వాటిలికి ఇన్సూరెన్స్ అయి అయి ఉంటాయి కదా
ఆ అవును ఈఎంఐస్
దాని బదులు ఇదే బెటర్ అని ఇదే తీసుకునాం
హ్మ్
మ్మ్ అవును ఏమో అవీ కూడా ఏమ్ కోట్కో ఎక్కడో ఆ ఆలా వారంటీ దాటిన తర్వాత పని జెయడం.
ఆ నేను స్కూటీ డ్రైవ్ చేయడం నాక్ ఎప్పుడో ఒకసారి డ్రైవ్ చేశా అంతే మళ్ళీ చేయలేదు.
రాధా నీ.
అ లేదు సైకిలే వచ్చు అది గుడా ఏంటి టెన్త్ క్లాస్ లో వెళ్లొచ్చేదాన్ని తర్వాత సైకిల్ పక్కన పెట్టేసాం ఇంకా. ఇప్పునుంచి అది కూడా లేదు.
ఇది మా ఇంట్లో మా తాతయ్యదుంది మాలా.
ఉమ్ అది కూడా స్కూల్ లో. చ్చారు కదా టెన్త్ క్లాస్ లో ఫ్రీగా.
అవునవును. మాపోప్పు అదే. అదే వాన్లొ పడిపోయింది.
ఉమ్.
అమ్మేస్నట్టున్నరూ అమ్మేసర్ లేదు.
నాద్ గుడా లేదే. ఎప్పుడో.
ఉమ్. అధైపోయినతర్వత ఇంక సైకిల్ కొన్నాం ఎంట్ర అట్లికీ అది కూడా అది మా ఊర్లోనే అమ్మెహారు నాచుట్టూరు తిరుగుతుంది అది అదే మా ఊరు చుట్టూరు.
హు హ్మ్
అయ్యో ఆ. మొన్న కొనుక్కుందామనుకున్న సైకిల్ అన్న. ఇక్కనుంచి ఎటెటు ఎల్లాడానీకైన. తాతయ్య లేనప్పుడు అదే బయటకి వెళ్ళినప్పుడు పన్జెత్తది ఇంకెందుకు పెల్లే చేసేసుకుంటాను స్కూటీ అవస అదే సైకిల్ అవసరమా అన్నారు గదా.
ఆ అవును ఇప్పుడు స్కూ ఇప్పుడు సైకిల్ ఎందుక్. ఉమ్ ఇప్పుడు బైక్స్ ఆ ఏంటి స్కూటీలు గట్టి నడపాలి గానీ. ఇప్పుడెందుకు సైకిల్స అనంటారు.
స్కూటీ స్కూటీలు. నడపడానికే అది ఉండాలి కదా దాంట్లో పెట్రోల్ ఎయించుకోడానికి ఇన్కమ్ ఉండాలి.
అవును ఉమ్.
కొనేస్కుంటాం ఐతే కొనేస్. కుంటాం గాని తర్వాత మాంటాదీ దాని మెయింటెనెన్స్ కి అవుతుంది.
ఉమ్ అదే ఇప్పుడు మళ్ళీ ఏంటి లాక్డౌన్ పెడతాము అంటున్నరూ కదా. పెట్రోల్ బంక్లు ఏమో ఫుల్ ఐపోత్నయ్ అక్కడ హైదరాబాద్ లో. ఉన్నారు.
తనీసి ఎలా మంచి. తన్నారా ఏ మాక్ ఇక్కడ ఎక్కదికెళ్ళం మొన్న న్నను ఆవేశపడిపోయి వెళ్ళి టూ లీటర్స్ తెచ్చేసాను. ఏమో ఎప్పడికైనా పన్ జయ్. తేమ అని చెపి మరి మా అమ్మ నేను ఏంటే నన్ను టూ లీటర్లు కోటిచావ్ ఎందుకే ఎక్కడ పెట్రోల్ ఉంది
హలో
పెట్రోల్ ఉంది ఇక్కడ మాకు అక్కడ అలా చూపిస్తున్నారు అంతే దాంట్లో
మా
ఉ
మళ్ళీ ఏంటి వారు జరుగుతుంది అది ఇది అని అంటున్నారు
బారు కో వారు ఆగిందంట కదా దాని వల్ల గోల్డ్ ప్రైజ్ అది తగ్గుతుంది కదా
ఉమ్ అవును
గోల్డ్ సిల్వర్ మా ఊర్లో పాపం పెరిగినప్పుడు వెండి ఇంకా పెరిగిపోద్ద అని కొన్నారంటా ముప్పై వేసు వేలు నలభై వేసు వేలు పెట్టి ఇప్పుడు తగ్గిపోయింది హలో అవును హలో అని మనం కొనుక్కున్నప్పుడు అంత తుంది అప్పుడు ఇంతలో జరిగిపోయిందిని మాట్లాడుకుండా అన్నకు నువ్ వచ్చేసి
ఉమ్ చాలా మంది తగ్గుతుందని వెయిట్ చేస్తున్నారు నిజంగా వాలు కోనేస్కునారా
వాళ్ కొన్స్కునార్ అంటే ఇంకా పెరిగిపోద్ అనుకున్నారు వాళ్ళ వారు జరుగుతుంది రేపు పొద్దు నుంచి దొరకదు అదిది అన్నారు కదా అప్పుడు అపుట్లోని అన్ అందుకని వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు కొనుక్కున్నారంట మొన్న చెప్ మొన్ను చెప్పుకొని నవ్వకుంటున్నారు ఎలా తగిపోయిందేంటి ఎలా తగ్గి యింది ఏంటని అంతుకే ఇంట్లో వాళ్ళకి తెలీకుండా కాన్స్ కొనుతున్నారు
ఉమ్
అతనే తెలిసి
అది డబ్బుంటే కాట్ కార్చేపోతాయి ఇలా గోల్డె ఏమయినా కొను కున్నాం అనుకో మళ్ళీ మనం తీసుకోడానికే ఇంట్రెస్ట్ ఉండదు కదా
ఉంటది గాని ఇప్పుడు ప్రైస్ డౌన్ అయిపోయింది కదా పేపర్ తెచ్చుకొని
అ
ఆ అప్పుడు ఇప్పుడు వాల్యూ ఉండదు వాళ్ళకి అనవసరంగా కొన్నాం ఇప్పుడు కొనుక్కున్నా కన్నాం అని అనుకుంటారు కదా
అవును
అలా కొంతమందికి అలా ఉంటది కొంతమందికి అలా ఉంటారు
ఆ
స ఇకాంటే
ఇంకేం లేదు వాళ్ళ నేను తల్ ల చూసన్నా ఏ
చ ను త తాల
ఆ ఇవాళ తనక వెళ్ళాలి పని ఉంది ఇంకా దాని దగ్గరికి వెళ్ళదు లేదులే షోరూమ్ వరకు వెళ్ళను గాని మాములుగు పని ఉంది అక్కడ వరకు చూసి వచ్చేస్తాం
బస్ స్టాండ్ దగ్గరే కద
బస్ స్టాండ్ దగ్గరే కానీ మా వాళ్ళతో వెళ్తున్నాను కదా అందుకని
ఆహా అవును ఒకక్కాలమ వెళ్ంటా అప్పు నా వెళ్ళచ్చే
అవును
ఇ టిఫన్ ఏంటి హలో
ఆ చూడు టెన్ సెకండ్స్ అయినట్టు
ఆ ఆయితే ఎంతయితే
స